హలో
పనా హలో
మ్ హాయ్ అండి
హాయ్ అండి
ఉమ్ ఏనా పడగల కోసం మాట్లాడుదామ
ఆ మాట్లాడుకుందాం
కొన్ని మిక్ తెల్సిన పండుగల కోసం లైక్ సాంప్రదాయాలు అట్లా
మ్ నాకు తెలిసింది అయితే సంక్రాంతి పండుగ్ గురించి బా తెలుసండి ఇంక ఉగాది దసర సంక్రాంతి అయితే బా చేసుకుంటామండి
మ్ అందర్లనే చేసుకుంటారా మీరు కూడా
అంటే అంటే కొంచెం స్పెషల్గా సంక్రాంతి భోగి కనుమ ఇవన్నీ స్పెషల్ గా చేసుకుంటం అండి అంటే చుట్టూల అందరినీ పీలిచి ఎక్కడన్నళ అందరము ఒచ్చి మంచిగా పిండి వంటలున్ని వండుకుని
ఔ
మ్ మంచిగా పండించుకుని పంటను కూడా ఇంటికి తెచ్చు కుని హ్యాపీగా చేసుకుంటూ ఉం
ఓ వ
మ్ రకరకమంట రకరకాలైన పిండి వంటలన్న చేసుకుంటం అండి
మ్ మా సైడ్ అయితే దివాళికి చేస్తారండి అట్లా పిండి వంటలన్నీ చెస్త్
మ్ మా సైడ్ అయితే సంక్రాంతి చేసు
ఉ దసరా కూడా బోనాల్ అవి పెట్టుకొని
అవును
మ్ బతుకమ్మ బతుకమ్మని చేసుకొని పువ్వుల్ తో అలంకరించుకొని పెద్ద పెద్ద బతుకమ్మల్ చేసుకొని ఇంకా చిన్న చిన్నవి కూడా చేసుకొని అందరం డాన్సులు ఏసీ నచ్చినాయి వండుకొని తింటూ ఎంజాయ్ చేస్తామండి
మ్ ఇంక ఇంకేం చేసుకుంటారండి మీరు మంచిగా
ఇంకేం చేస్కోమ్
అంటే స్పెషల్ గా ఏమైనా ఆ రోజు అమ్మవారిని అలంకరించి అట్లాంటివి ఏమైనా చేస్తారా
ఆహా బతుకమ్మంటేనే అమ్మవా ఒకా గాళ్ళా మేము పూ జిస్తాం ఇంకా అమ్మవారు అంటూ ఏముండదు ఇక సమ్మక్క సారక్కదైతే తెలిసిందే కదా సమ్మక్ సారిక్కదీ ఉంటది మళ్ళీ అదీ అడవుల్లోనే పుట్టాం ప్పుడే ఇదైపోయింది
అవునదెన్నో రోజులు చేస్తారు కదా మంచిగా సమ్మక్క సారక్క జాత
సిక్సటీన్ డేస్ అంటే సమ్మక్క సారక్క జాతర్లో వాళ్ళిద్దరు అక్కాజెల్లెళ్ళనమాట వాళ్ళిద్దరూ అక్కచెల్లె ళ్ళూ ఒక యుద్ధానికి తీసుకొనెల్లీ మాయమైపోతరూ ఇంకా వాల్నలా తోట్లోనే వెలిసినట్టు పూజిస్తాం ఉహు అవునూ ఇంకా బెల్లం బెల్లం ఇ స్తారందరూ ఎన్ని మనం ఎన్ని కేజీలు బరువుంటే అన్ని కేజీలు బెల్లం అనేది దీ ప్రసాదంగా ఇస్తారన్మాట
హ్మ్మ్ ఇంకా ఎ ఏమైనా స్పెషల్గా చేస్కుంటారా మరి అంటే చుట్టాల్నీ దూరంగున్న చుట్టాల్నీ పీల్చుకోవడం గాని
ఆ ఈ పెద్ద పెద్ద పండగల్కే పిలుస్తామండి
ఉ మేమూ అంతే సంక్రాంతికి మంచిగా
ఆ ముగ్గులవి బా ఏస్కుంటరు కదా ముగ్గులపోటీలవి పెడ్తారనుకుంటా
ఆ ముగ్గుల్ పోటీలు పెడ్తారు ఇంకెడ్లు పందేలు గాని ఇంకా మంచిగా దూరంగున్న చుట్టాన్ని పిల్చుకొని మంచిగా పిండివంటలు అయి చేనస్కోనీ రోజు కొక వంట చేస్కోనీ మంచిగా తినీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్మాట ఆ మూడ్రోలు మాత్రం
హా
ఆ మా సైడ్ బా చేస్తారు అన్మాట
ఓకే గేమ్స్ కూడ పెడ్తారు కదండి కబడ్డీ పోటీలు మేము ఒకసారి వచ్చామం మా చుట్టాల్కీ అటువైపైతే ఆళ్ళు బాగా చేస్కూంటారంటే మేము కూడొచ్చాము ఒ స్కారీ బా చూసే ప్రోగ్రామ్స్ పెడ్తరూ
ఉమ్ మంచిగా
మొన్నే ఉగాది కూడా అయింది కదా
ఆ ఉగాదీ కూడైంది కానీ ఈ ఉగాది అంతగా చేస్కోరండి
సం ఉగాది పచ్చడి జేస్కుంటామూ
హ్మ్
మీరు ఉగాది పచ్చళ్ళో ఏమేమేస్తారండి అన్నమన్నమా అవునండి రాసులు కట్టుకోడం అడిత్తే హా అవునండి ఇంకది ఉగాది వెళ్ళిం తర్వాత శ్రీరామ్ నవమి కూడా వస్తది
ఆ రెండ్రోజుల్లో ఉంటదిగా
అవును
అది కూడా మంచిగనే మ్ ఉగా ది అంతేనండీ మర్నింగ్ లేచీ హెడ్బాత్ చేసి టెంపుల్ కెళ్ళి మంచిగా ఉగాది పచ్చడి మంచిగ పులిహోర బూర్లు గార్లు అవన్నీ వంట చేస్కోని మంచిగా తిన్నామండి ఆరోజు ఉగాది రోజు మంచిగా మామిడికాయతొ పచ్చడి పెట్టుకొని
హ్మ్ ఉగాది ప లో అంటే నార్మల్గా సిక్స్ టేస్ట్స్ ఉంటాయి కదా ఆ సిక్స్ వేసేకన్న ఇంకా మిగిలినావి ఎవన వేసుకోవచ్చు చ్ బననా కొబ్బరి కాయి
లైఫ్ ది లైఫ్ స్టైల్ లో ఉండం కాబట్టి ఆరురుచులు కంపల్సరీ వేస్తారనమాట ఆదరగా మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు కానీ ఆరు రుచులే ఉంటాయి
అవును అదే బననా కోకోనట్ కూడా మా రిలేటివ్స్ ఉనోళ్ళు వేస్కున్నారంట నాకు తెలీదు అవి వేసుకుంటారని
అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి కానీ వేసుకోవడం అయితే వేస్ కుంటరు మరి
అవును ఇంకా మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉందండి
క్లైమేట్ చాలా దారుణంగా ఎండల్తో నిండిపోయిందండి చాలా సెల్సియస్ తో ఉంది
ఊ మా సైడు కొంచెం మొబ్బేసిందండి అయిన సమ్మర్ లో వర్షం ఏంటో టో అసలా
మొన్న రెండు రోజులు మాకూడా ఇక్కడ ఫుల్ గా వర్షం పడిందం క్లైమేట్ చేంజ్ అయింది బట్ ఇప్పుడైతే ఎక్కువగా ఎండ్లోవి ఉన్నాయన్నమాట
న్ కి అసలు ఓజన్లయేరు అది హోల్ అయిపోయి ఇంకా మొత్తం డైరెక్ట్ సన్రైస్ మన భూమి మీదకే వస్తున్నాయి
అవునవు
అసలు చాలా అంటే చాలా ఆ ప్రతి ఇంటికి అండి ప్రతి ఇంటికి నాలుగు బండ్లు కారు
అవును ఎన్
ప్రతి ఇంటికి ఆ అందర్ కి అన్ని కార్స్ అందరికి అన్ని బైక్స్ లగ్జరీ లైఫ్స్ అసలా లగ్జరీ లైఫ్స్ కోసమే చూస్తున్నారు గని పొల్యూషన్ అసలు రోడ్ మీదకి ఏళ్తే వేడి వేడి అసల
దానికి బాగా అలవాటు పడు
మొత్తం అప్పట్లో అప్పట్లో నేచురల్ గా ఉండేవాళ్ళు ఏదైనా ఆ ఈవెన్ టూత్ పేస్ట్ తో కూడా
హ్మ్ మరి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ కి అందరూ ఇష్టపడుతున్నారు మం చిగా వచ్చిన మనీతో హ్యాపీగా తిన్నామా ఉన్నామా అనే టట్టు ఉన్నారు అంతేగాని హ్మ్ నెక్స్ట్ జరిగే దాని గురించి అయితే
ఇక్కడ పార్లర్లు పార్లర్లు ఇప్పుడు
హ్మ్ అవి కూడా బాగా ఎక్కువైతున్నాయి
ఆ ఆ అ మనం వెళ్లబట్టే కదా అవి కూడా ఎక్కువైతనాయా అవి పాత లో ఉన్నాయా అవన్నీ
ఇంకా సూపర్ మార్కెట్స్ గానీ ఇంకా ఫుడ్ కోర్ట్స్ గానీ అన్ని బానే వయితునై
పాతకాలం లొ ఇవన్నీ ఉన్నాయా లేవు కదా
హ్మ్ లేవట
కాదు కాలంలో లేనివి ఇప్పుడు వచ్చాక ఇంకా మనిషి లు మొన్న చూసాను నేను ఫోన్ లో వీడియో లో ముగ్గులేయడాని కూడ మిషన్ ఒచ్చిందంటండి
గ్గులు వేయడానికి కూడా బోటిక్ లో మనకి ఏమైనా క్రాఫ్ట్స్ చేయడానికి లైక్ వాల్ పెయింటింగ్స్ గానీ ఏవైనా గానీ ఇప్పుడు రీసెంట్ గా మిషన్స్ తోనే ఎస్త్ తున్నారు గదా అంత అప్డేట్ అయింది గా టెక్నాలజీ
ఆఆ అవునన్ డి అసలా రోబోలు మనుషుల కన్నా రోబోలు ఇంక
అవును అయ్యే ఎక్కువైతె ఎమో నాకు తెలిసి వచ్చే కాలంలో కూడా
కష్టపడేవొళ్ళు మంచిగా నిద్రపోయేవళ్ళు ఇప్పుడు నైట్ ట్వల్వ్ కి ఆ ఆ అ టైం పడుకుంటున్నారు మార్నింగ్ టెన్ కు లేస్తున్నారు.
ఉమ్ దానికే బాగా ఇష్టపడుతున్నరు అన్నారు వచ్చినారు. రాబోయే రోజుల్లో కూడ ఈ టెక్నాలజీనె ఇష్టపడి ఇలానే ఉంటారనమాట ఇన్
ఆ ఇంకా ఇంకా టెక్నాలజీ అప్డేట్ అవుతుందని ఆనందపడాలొ ఈ ప్రాచీన కాలం ఉన్నవన్నీ అంతరించిపోతున్నయని బాధ పడాలో కూడా అర్ధం కావట్లేదు అస ల అసలు ఈవినింగ్ అయితే నలుగురు బయట కూర్చొని మాట్లాడు కోవడం ఇవి ఏం లేవు అసలు ఇంకప్పుడు
మ్ ఇంతే ఇంక ఇలానే ఉంటది ఇంక
ఇంకా మోడ్రాన్ కల్చర్ కి అలవాటు అయిపోయింది ఇంక
మ్ మోడ్రన్ కల్చర్కి అలవాటు అయిపోతది ఇంక పని చేయడానికి కూడ ఎవరు ఒప్పుకోరునమాట. ఇంక ఈ లైఫ్ స్టైలె బావుందని ఇదే కంటిన్యూ చేస్తా ఉంటారు.
ఉమ్ అసలు ఎందో అసలమ్ పత్తి అ పంటలు పండించేడానికి కూడా టెక్నాలజీయే అంట.
ఉమ్ అవునండి అంతే మరి ఇంక దానికే ఇంక ఇప్పుడు జరిగేది కూడా మనం ఎక్కువ ఎస్టిమేట్ కూడ చేయలేకపోతున్నాము. దీన్ తర్వాత ఇది వస్తది జరుగుద్ది అని
ఆఆ వరి కోయడానికి మిషిన్ అంట వరి నాటు వేయ దానికి మెషిన్ అంట మ్ ఇంకా మరి కూలీలు ఏం చెయ్యాలి ఇంక
ఇంకంతేనండి ఇంక రానున్న టెక్నాలజీలో అసలు కూలీలు కూడ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడున్న ఐటీ జాబ్స్ కూడ తీసేస్తారు అందుకని ఇంక ఏఐ ఒచ్చింది కదా. ఇంకోస అది తీసేసి లా ఇంకా ఏఐ తొనే మంచిగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటరు ఆళ్ళు ఇప్పుడు వంద మంది చేసే పని ఒకటే చేస్తుందంటే వాళ్ళకి కూడ అదే కదా కావాలి.
ఆఆ ఈ ఏఐ వచ్చాక చాలా లే ఆఫ్స్ అయితున్నయ్ అసలు
మ్ అయితయ్ ఇంక ఇంకా అయితయ్ ఇప్పుడు ప్రెజెంట్ ఐటీ జాబ్ వాళ్ళు డిస్కౌంట్ మాట ఇది
ఉమ్మ్
అలా ఆలోచిచ్చలి మరి వేరే జాబ్ ఇన్హిస్ సడన్ గా మూవ్ ఆన్ అవ్వలేదు. అందులో కూడ ఉండ్లేరు ఇగ
మ్ ఓకే అండి ఉంటాను.
మ్ థాంక్స్ అండి
ఓకే